హలో ఏంచేస్తున్నావ్
ఏం లేదు
తిన్నావా
తిన్లే నువ్వు
తినలేదు ఇంకా
ఎందుకు
తింటాం కొంచెం అయిన తర్వాత
అవునా
హు
అందరు ఏం చేస్తున్నారు
ఏం లేదు ఏం కర్రీ
ఫిష్ చేపలు
ఓహో
ఏ ఎస్ మీది
మాది పప్పు చారు
హు ఉ
హ
కాలేజ్
మండే నుంచి వెళ్తా
ఎందుకు
ఊరికేనే నువ్ ఎప్పుడొస్తావ్ హలో
ఆ
హలో
ఆ హలో
ఏమైంది
అగు ఆగు హలో
హా
ఆ
ఏం చేస్తున్నావ్
ఏం లేదు కాలేజ్ లో ఏమైతుంది
ఏం లేదు ఖాలియే ఫుల్ బోర్
ఎందుకు
నువ్వు వస్తే టైం పాస్ అవుతుది నువ్వు రాకపోతే సైలెంట్ సైలెంట్ నడుస్తుంది
ఓహ్ ది
కాలేజ్ లో మేము ముగ్గురంమే కదా
అచ్చా
ఆ మేము ముగ్గురం అయేసరికి ఎక్కువ బోరింగ్ ఉంది
ఇదంతా డొక్కు పిసే నా కుల ఏమో
మండే నుంచి
ఎంత సాఫ్టగా వస్తదా ఎపుడూంచి ఓహ్ ఏం రాను
నీకు రివిజన్ కూడా అయిపోతది
వాట్ వాట్
నికు రివిజన్ కూడా అయిపోతది
ఆహా
ఆహా
ఉమ్ ఫీస్ ఎగజామ్ ఫీస్
అయయ్యో ఇంకా ఏం చేస్తున్నారు ఇంట్లో అందరూ
అందరు అందరి పనీలో వస్తా
ఎందుకు నవుతున్నావు
కాళీ చెప్పు చెప్పు
చెప్పు నువ్వ ఇంకా
మిరే చెప్పండి
ఎగజామ్స్ ఎలా రాసావు
నువ్వు అడుగుకు
ఏంటి ఏమైనా పని చేస్తున్నావా ఎం ఓహో
ఎస్ నూట తోప్న్ కర్రీ
హ నువ్వే వండుతావా వేరే వాళ్ళు వండుతరా తింటరా అందరూ
ఎస్.
బతికే ఉంటరా ఉంహు మాకెప్పుడు తినిపిస్తావు నీ వంట వస్తా
ఎప్పుడు
లీఫ్ ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు
మ్
బెల్
రేపు రామ్
సరే వచ్చేస్తా.
ఆ
చీజ్ ఎప్పుడైన అందరం ఫ్రెండ్స్ ప్లాన్ ఏస్కొని వస్తాం.
ఓకే.
నీక్ సడన్ సప్రైజ్ ఇస్తాం.
వా
చూస్ చూస్ చూస్ మ్ దేవ్ ఫ్లవర్ ప్లవర్
అవును చి నాకు తెలుగు మాట్లాడ డంలో చాలా షరమొస్తుంది.
అయ్యయ్యో. కప్ కేక్ ఏం కాదులే ఒక టూ త్రీ మినిట్స్ మీ వాళ్ళందర్కి తెలుగు వస్తదా?
రాదు.
రాదు.
మ్ హ్ ఎవరికి?
మీ అందరి రోజు మీ వాళ్ళందరికీ
మా వాళ్ళకి అందరికి రాదు. మా హస్బెండ్కి ఒచ్చు.
ఓహో నవ్పిస్తున్నారా పక్క నుంచ్ చి
మీ కోసం ఏమేం చుస్తున్న నేను చూడు
పరువలేదు చేయాలి. ఇంకా చేసారా మన ఫ్రెండ్స్. మా తమ్ముడు
నవ్నా
రాక్షేస్ మన ఫ్రెండ్స్ చేసారా కాల్ నీకు
ఏమ్
ఫ్రెండ్స్ కాల్ చేసారా
చెలేద్
ఓహో
నేనే చేసిన అందరికి.
నువ్వు నాకు చేయవ్ కని అందరికి చేస్తావ్
నీకు కూడా ఇప్పుడు నేనే చేసిన
నేన్ చేసి చెయ్యమంటే చేసినవ్
ఆ నేను చేసి చేయు అని అన్నా
లేదు అబద్ధం చెప్తున్నవ్
నేన్ అబంద్ధం చెప్ప
ఆహా
ఎస్
అ మాట నువు అసలు చెప్పకూడుదు
నువ్వు చెప్పకూడదు
మన గ్యాంగ్ లో పెద్ద దొంగ నువ్వు
అట్ల ఎట్ల అంటవు
అది నిజం ను ఎవరినైనా అడుగు చెప్తరు
ను వట్టే వర్ నేను మంచిది అందరికన్నా
లేదు నీ కాల్స్ ఎన్నాయినయి అ అయ్యో అంత తక్కువ నువ్వు ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తవు మరి అన్నీ
ఏమో మావ్ ఇంట్రెస్ట్ లాగ రావట్లే
అయ్యయ్యో డైలీ మన ఫ్రెండ్స్ కి కాల్ చేసి నా నేను మా మమ్మీకి ఇచ్చి మాట్లాడమంటున్నా
వావ్
అహ ఒకవేళ మన ఫ్రెండ్స్తో అయితే నేను చేస్తున్నా మా కజిన్స్ సార్ వేరె ఎవరైనా ఉంటే మా మమ్మీకి ఇచ్చేస్తున
సో చాల
ఉమ్ ఇంగ్రోస్ చెప్పు
సరే మరి తర్వాత చేస్తా
అ ఒకే బాయ్ అబ్బ